హెలో
చెప్పు
లో
ఏం తెలొచ్చువన్నా కూర్చొని ఉన్నాను
తిన్నావ
లేదు ఏ ఫుడ్ ఇచ్చి పోయావ్ గా మర్చిపోయా నేను కింద కెళ్దాం మెస్క అని ఆలోచిస్తా ఉన్నాను
పో మే కష్టపడి ఇచ్చి వెళ్తే మర్చిపోతావా
అది కష్టపడి ఇచ్చందా అనరు నువ్వు తెచ్చుకునే నాకు ఇచ్చివడం అంట్రు నువ్వు నా కోసం సపరేట్ బాస్ తేచి తిను నానా అన్నావా
ఇద్దరకి అని తెచ్చా నేను ఓవర్ ఆక్షన్ చేయకు
ఇద్దరికి తెస్తే ఎందుకు నాకు ఇచ్చిపోయో అంత నేను ఏడ తింటాను
మరి నేను తినేసా కదా మళ్ళీ ఎలా తింటాం చెప్పు మళ్ళీ ఎలా తింటాను అసలు కుదిరిద్దా తింటాం
ఓకేలామ
హ
ఉ
చెప్పు
రేపు కాలేజ్ కి రావ
రాను ఏం రానుం నిన్న చెప్పేసా ఇందాకే చెప్పేసా
ఇలానే ఎల్లుండి కూడా హాలిడేనే కదా
ఎల్లుండు ఓటింగ్ కి
మే పోమే
నువ్వేమో ఓటింగ్ రావు నేనేమో రావాలా
ఇది కాలేజ్ మంజు
అయితే వాట్ ఆ అయితే ఏం చెప్పు సోనా కట్ చేసి మళ్లీ చేస్తా
ఓకే